ఆ వింటస్తున్నాప్ప
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు
బాగున్నామండి పర్లేదు దు
హ
అవునండి మీకు ఈరోజు మీ ఊర్లో వర్షం పడిందా
హ్మ్. పడిందండి మీకు
మాకు చాలా అండి అసలు ఈవినింగ్ నుంచి వర్షం బాగ పడింది అసలు
మా ఇంటి ముందరండి వాటర్ నిల్వ ఉన్నాయండి బన పడంది రోజు
అవునా అదే ఇప్పుడు మొత్తం వర్షాలే కదండి
హ అవును వర్షాలు ఇయిప్పుడుదు
ఇంకా ఎన్ని డేస్ ఉంటందంట ఇలా వర్షం
సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటాయంండి
అక్టోబర్ వరకు వర్షాల ఉ
అంటే అంత లాంగ్ ఉండవు ఆగస్టు సెప్టెంబర్ వరకు కుంటాయి అనుకుంటున్నా అండి
అవునా అండి ఇలా అయితే కష్టం కదండి బయటికి
అ తెల్సి ఆగస్ట్ వరకు తక్కువ ఉంటాయి అనుకుంటున్నా అండి ఈసారి తక్కువ ఉంటున్నారు వానలు
అవునండి ఏం తక్కువ అండి అసలు వస్తే గంట గంట సేపు వర్ష పడుతూనే ఉంది మొత్తం రోడ్స్ అన్ని వాటర్ ఫుల్లయిపో న్నాయి బయటికి వెళ్ళడానికే లేదు అసల్ అ బయటికి వెళ్తే ఇంటికి రావడానికి లేదు
అంతే అండి ఒయింద సార్ కన్నా ఈసార్ తక్కు ఎక్కువ పడతాయన్నారు పోయిన సారి అయితే చాలా పడినై ఈరోజు క్లౌడ్ బ భరస్ అయిందండి అందుకే ఈరోోజు వానవడి
అవునా అండి అయినా ఇట్లా ఉంటే కష్టం కదండీ అంతా ఎండగ ఉంటదండి ఈవినింగ్ అయ్యేసరికి ఇంగ ఇంగ వర్షం స్టార్ట్ అయిపోతదన్నమాట
ఉమ్ ఉ ప్లవర్ బస్ట్ అయింది అది కాక బే ఆఫ్ బెంగాల్ లో అందుకు అక్కడున్న వాటర్ అంతా అక్కడంతా లోడ్ చేసుకుంటది వాటర్ ఇక్కడ తెచ్చేసి ఇక్కడ బరెస్ట్ అయిపోతది అనమాట ఈ భరోసా ఎందన్ టే ఏమవుతుందంటే వానలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి
అవునండి
ఉమ్
హ
ఇంకేంటండి
చెప్పాలండి ఈ రోజు ఏమన్నా మీరు ఏమైనా యాక్టివిటీస్ చేసారా
ఈ రోజు క్రికెట్ ఆడామ్ అండి
అది కాకుండా అండి ఇంకేం ఏమైనా బయటికెళ్లడం కానీ ఫ్రెండ్స్ తో అలా అంటేస్ వీకెండ్ కదా
ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉంటున్న మామ్మ అంటే ట్రిప్ ట్టుక వెళ్ళింది అందుకనేసి
అవునా మరి వంట మీరే చేసుకుంటారా అండి
ఉమ్ చేసుకుంటామండి
అలా ఉంటే భయం లేదండి అయితే మ్మ్
వంట చేసుకుంటాం ఏముంది మామూలే చేసుకోవాలండి అన్ని ఫేస్ చేయ్యాల లైఫ్ లో
అది నిజమేనండి నేర్ చ్చుకోవాలి ప్రతి దానికి డిపెండ్ అవ్వకూడదు బయ్ అ ఇప్పుడు ఏదైనా కొనాల అన్నా కూడా చాలా కాస్ట్లీ అయ్ పోతున్నా అసలు
ఉమ్ ఎక్కడ నాముషి ఉండకూడదండి నాముషిగా ఉంటే లైఫ్ ముందుకు సాగదు ఎందుకు లే మన అంటే మగ పిల్లలు కదా మేము ఎందుకు చేయాలా మేము ఎందుకు పెట్టాల అట్లాంటివి ఉండకూడదండి
అవునండి
ఏ షిచువేషన్ ఏ షిచువేషన్ అప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు పోటి అన్నిటికి ప్రిపేర్ అయి ఉండాలా
అవునండి ఇండిపెండెంట్ ఉండాలండి ఏదన్నా కూడా మనం డిపెండెన్సీగా ఉండకూడదనమాట లైఫ్ లో
ఉ మన చుట్టూ వాళ్ళను కూడా మన చుట్ ఉన్నవాళ్ళని కూడా సెక్యూర్ గా ఉంచాలండి. అంటే ఇప్పుడు మన మనం చేస్తుంటారు. వాళ్ళు చేస్తుంటరు. ఇప్పుడు మా అమ్మ చేస్తుంటది. ఫుడ్ డైలీ అమ్మకి ఏదో ఒక రో బాలేదు అంటే ఆ రోజు అందరికి అందరూ తినాలి కదా ఎవరెవరు చేసే కాంగ తినలేం అలా అండి
అవునండి నిజం మేన్ అండి ఉ వాళ్ళు చేస్తున్నారు ఉ
రేపొద్దున పెళ్లి అయినప్పుడు కూడాఉ రేపొద్దున పెళ్లి అయినప్పుడు గూడా ఇబ్బంది ఉండకోకుండా చేసి పెట్టాలా అట్లా అంతే ఏముందండి మనకు ఫోన్ చేస్త పుం తినడంలో దాంట్లో ఏం తప్పు ఉంది చెప్ప
అంతేలేండి దాంట్లో అసలు తప్పే లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు వంట కొంతమంది వచ్చినా సరే చేయాలండి
హ
నాకు రాదు అని చెప్తారు. బాగా కానీ వాళ్ళ ఇంట్లో అన్ని చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని చూస్తేనే నాకు ఒక్కసారి కోపం వస్తుంద అనమాట మీకు కోండి
ఆ అట్లేం లేదండి వాళ్ళం డన్స్ కొంతమంది ఉంటరు అలా అలానే వాళ్ళు కొద్దిగా నామోష్గా ఫీల్ అవ్వడం అని ఇలా అట్లా ఫీల్ అవ్వడ డం మానేస్తే బెటర్
అవునండి అది
నమోష్గా ఫీల్ అయితే ఎక్కడ బతకలేమండి పొద్దున ఎక్కడన్నా మనకి మంచి జాబ్ ఉంటది జాబ్ పోయినాక మన ఏం చేస్తాము ఏదో ఒక చిన్న జాబు ఎతుకోవాల్సిందే తప్పు ప్పదు ఇప్పుడు ఈ జాబ్స్ కూడా ఉంటాయి అనేది నమ్మకం లేదు అలాంటప్పుడు అన్ని ఫేస్ యూస్ అన్ని ఫేసెస్ లో మనం పడి లేవాలి ఇప్పుడు మనకి జాబ్ ఉంది గదా బాగా లగ్జరీగా బతికినాము మళ్ళీ ఒకవేళ జాబ్ పోయిందంటే మన సిచ్యుయేషన్ ఎక్కడా కాకుండా ఉంటే అప్పుడు ఏం చేస్తాము స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతాము అట్లా ఫీల్ కాకోకుండా అన్ని సిచ్యుయేషన్స్ ఫేస్ అయాల అట్లా
అవునండి అవును
ఊ లైఫ్ అనేది అన్ని నేర్చుకోవాల
నిజమేనండి ఈ లైఫ్ లోనే అన్ని నేర్చుకోవాలి ఏదో వచ్చినా కూడా ఫేస్ చేసేలాగా ఉండాలి ఏదానికి తగ్గకూడదు మనం
బాగా అంటే బాగా జాబ్ చేసింటాం బాగా సం పాయిచ్చింటాము ఉ ఉన్నటుండి జాబ్ పోయింటది మనం ఎక్కడ పోవాలో ఏం చేయాలో తోచ టదో కనీసం వండుకొని తినే కన్నా మనకి ఆ ఆపర్చునిటీ అనేది ఉండాలా ఏదైనా చేయాలన్నా గాని కొద్దిగా బాడీలో శక్తి ఉండాలా ఏమనా అట్లా
అవునండి అవును
లైఫ్ లో అన్ని నేర్చుకోవాలండి కింద పడాలా లేయాలా దెబ్బలు తగుల్తాయ్ అన్ని ఫేసెస్ ఉంట వెళ్ళాలా
అవునండి
ఊ
మీ లైఫ్ లో అన్ని ఫేస్ చేసినట్టున్నారు కదండి మొత్తం భలే చెప్తున్నారు మీరు
హా నా లైఫ్ లో ఆల్రెడీ ఫేస్ చేసేసినా అండి ఫేస్ చేసాను ఫేస్ చేసాను ఫేస్ చేయబోతున్నాను అంతే
అవునండి అదే మీ మాటల్లో తెలిసిపోతుంది మీర న్ని ఫేస్ చేసి వచ్చేసినట్టున్నారూ అందుకు మీరు ఎలా ఉన్నా అంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మరి మనకు తెలిసిన వాళ్ళలోకి ఆ అలా సిచ్యువేషన్ రాకుండా ముందే జాగ్రత్తగా మనకి చెప్తున్నట్ ట్టు నాకు అనిపిస్తుందండి
ఉమ్ నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరూ నేర్చుకో కోవాల్సిన నేర్చుకోవాల ప్రతి ఒక్కటి నేర్చుకోవాల ఇప్పుడు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ నేది ఒక బెస్ట్ ఒక బెస్ట్ థింగ్ అనమాట
అవునండి అవును
సేస్తేనే నీకి అన్ని దేని విలువ విలువ అనేది తెలుస్తుంది దేనికి విలువ ఉంది దేనీకి విలువలేదు మనం ఎట్లా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఎవరికి మర్యాదివ్వాలి
అవునండి
ఏలాగ మనకీ మనకి అంటే ఎట్లా ఉండాలంటే అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాల మనకి డబ్బు ఉందని గర్వంగా గానీ లేకపోతే డబ్ డబ్బు లేకపోతే బీదోళ్లని బిధోల్న్ చూస్ చూసినట్లు సుడు అందరినీ ఈక్వల్ గా చూడాల్ల
అవునండీ
పొగరు అనేది ఉండకకూడదు అసలు పొగరు అనేది తీసేయాల
అవునండి అది నిజమే
ఉమ్ మనం పవ మనం కర్మ కర్మ రిటర్న్స్ ఎవరైతే ఇంగండి ఎక్కడిగి పోదు ఇప్పుడు మనం పొగరు చూపిచ్చినాం అనుకో రేపు పొద్దున మనకి చ ఆ ఏదనా లేకోకుండా మనము అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఫేస్ చేస్తాం
అవునండి అవును
ఉ ఆ ఇబ్బందులు పడకూడదంటే మనం ముందుగానే తెలుసుకోని ఎవరికి ఎట్లా విలువ ఇ ఎలా ఎవరు ఎట్లా మర్యాద ఇవ్వాల్నా అన్ని చూసుకొని వెళ్ళాలా
అవునండి అవును
హ్మ్ బాగా స్ట్రెంగ్త్ గానీ ఏదైనా అంటే ఏమైనా బాడీ ఫిట్నెస్ కానీ స్ట్రెంగ్త్ కాగానీ మెంటల్ మెంటల్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయాలా ఫిజికల్గా ఫిట్గా ఉండాలా
ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తే ఇంక అతను ఏదాన్నైనా హ్యాండిల్
మెంటల్ ప్రెసర్ హ్యాండిల్ చేయడం మనం తీసుకున్న దాంట్లో థింకింగ్ మన థింకింగ్ లో కానీ లేకపోతే మనం ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ కానీ బేస్ చేసుకొని మనం థింక్ చేస్తామండి మన సిచయేషన్ బేస్ వేసుకొనే మనం థింక్ చేస్తాం కాబట్టి మనం సిచువేషన్స్ ని ఎక్కువ ఎన్ని సిచ్యుయేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తామొ మనకి అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం హ్యాండిల్ చేస్ కోగలం దాన్ని దీన్ని కంపేర్ చేసుకు కొనీ లాక్తే ఓహో ఇది ఇట్లా జరుగుతుంది ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి ముందే ప్రిపేర్ అయి ఉండాలా
అవునం
హ్మ్ అట్లా అన్ని తెలుసుకొని మనకి ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఇ ఏం జరుగుతుంది అని మేము మ తెల్సుకుంటే ముందే మనకి ఆ ప్ర ర్ని హ్యాండిల్ చేయగలం ఓహో ఇ తెనా ఇట్లనే తుందా ఓకే మనం ఇట్లా జరిగితే ఇట్లా ఎట్లా చే అట్లా జరిగితే అది ఆ విధంగా ఎలా చేయాలా అనేది ముందే ప్రిప ప్రిపేర్ అయి ఉంటే మనకి మెంటల్ ప్రెజర్ అనేది
అవునండి అది నిజమేనండి ఏదన్నా కూడా మనము పాజిటివ్ థింకింగ్ లో థింక్ చేస్ తెగిన అంతా వర్కౌట్ అవుతుందండి ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా పాజిటివ్ థాట్స్ పెట్టుకుని పాజ్ టివ్ గా థింక్ చే తే మెంటల్ ప్రెజర్ అనేది చాలా తగ్గుతాండి ప్లస్ మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి కూడా మనం మెంటల్ ప్రెజర్ అనే వి తగ్గుతదండి
అవునవును
మనం ఎంత స్ట్రెస్ లో వచ్చినా సరే మన చుట్టూ ఉన్న పర్సన్స్ మ పక్కన ఉంటే
ఉ
కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా మనకి కి ఆ ప్రెజర్ అనేది ఇంక గుర్తుకు రాదనమాట
మ్ అంటే మన చుట్టూ పాజిటివిటీ ఉండాలండి మెయిన్, మన సరౌండింగ్స్ పాజిటివ్గా ఉండాల ఒకటి ఉమ్మ్ నెగిటివ్ క్టివ్ గా థింక్ చేసే పర్సన్స్ కొద్దిగా దూరం పెట్టడం పెట్టరు ఎందుకంటే నెగిటివ్ థింక్ చేసినారంటే అది నెగి టివ్గానే ఉంటది మనం పాజిటివ్ థింగ్ చేసినం ఇంకో పాజిటివ్ జరుగుతుందిలే అంతా మనం మంచికె జరుగుతుందిలే అనే పర్సన్స్ని దగ్గాలికి తీసుకున్నాము కాగాని ఫ్రెండ్షిప్ కానీ అట్లా చేయడం కానీ మనకు టాక్ ఇప్పుడు నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది ను చేయలేవు నువి పెట్టలేవు ఇది కాదు నీ చేత అనే వాళ్ళని దూరం పెట్టడమే బెటర్ ఎందుకంటే మన మెంటల్ ప్రెషర్ మనకి మెంటల్ ప్రెషర్ పెరుగుతుం మనం చేయలేము మనస్తాపానికి గురై గురైతాము మనం అలా వాక్ వ కుండా మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అదొక బెస్ట్ సజెషన్ అనమాట
అవునండి
సరే అండి బాయ్ అండి